వినిపిస్తుందా అండీ
హలో
హలో శిష్టర్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
అంటే ఇ ఇంతకు ముందుగా కట్ టైపోయింది
ఉం
కట్టయింది కాలు
అవును అవును చూశానేను తిన్నారా
ఆ తిన్నాను సిస్టర్.
ఉం
తిన్నాను తిన్నాను.
కొద్దిగ గట్టిగా మాట్లా మాట్లాడండి సౌండ్ వినిపించాడండి.
తిన్నాను సిస్టర్ మీరు తిన్నారా.
ఆ తిన్నా
ఉం ప్రజెంట్ ఏం చేస్తున్నారు.
అ జాబ్ సర్చింగ్ నేను చేస్తున్నాను
ఓకే
నేను హౌస్ వైఫ్ సిస్టర్
ఎంతమంది పిల్లలు
ఒక బాబు
ఇ
ఏమిరోజు చికెన్ స్పెషల్ నార్మల
చికెన్ స్పెషల్ అంటూ ఏం లేదు సిస్టర్ ఎందుకో తినాలి అనిపించింది చేసారు అంతే
నువ్వు చేసావ మీ అత్తగారు చేశార
మా అమ్మ చేసింది నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మా ఊర్లో ఫెస్టివల్ చేసారు సో ఇంక అప్పుడు వచ్చాను మళ్ళీ ఊరికి వెళ్ళనే లేదు ఇక్కడే ఉన్న లాస్ట్ ట్వీకి వచ్చాను
బాగాయింది సిస్టర్
ఏమేమి చేసిన జాతరలో
అమ్మవారి కొలుపు అంటే ఇంకా ఏమేమి ఉంటాయి అంత సరదాగా గడిచిపోయింది
నేనా వాళ్ళు ఒండి పెట్టారు ఇంట్లో వాళ్ళు నేను తిన్నా నా కొడుకుని చూసుకున్న స్విమ్మింగ్కి వెళ్ళాము ఇంకా అక్కడ చెప్తారు కదా హరికథలు అవంతా అవి విన్నాము ఇంకా షాపింగ్లు అంతే బట్టలు తీసుకున్నాము మా బుడ్డోడికి స్లిప్పర్స్ తీసుకు కున్నాము ఇంకా కావాల్సినవంతా అంటే ఇంకా మేకప్కి సంబంధించినవి బ్యాంగిల్స్ అని డ్రెస్సులు టాపులు అని అవి ఇవి తీసుకున్నాం
హుహు ఎంత ఖర్చు అయింది అంతా
నా వరకు అయితే టెన్ అయ్యింది
హా
మా బొడ్డోడికి ఒక టూ థౌజండ్ అయింది
హ అయితే డబ్బులు చాన కర్చు చేసేసినడు జాతరకు వచ్చి మేం మామ్మా వాళ్ళకి
అమ్మ వాళ్ళది ఏం ఖర్చు చేయలేదు మా ఆయనది నా వరకి మా ఆయనదే తీసుకున్న ఆ అమ్మ వాళ్ళది జాతరకి వాళ్ళకి సర్
లాగ
లేదు లేదు బయట సిటీలో తీసుకున్నా జాతర్లో కాస్టు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా మామూలు టైంలో కంటే కూడా
అంటే ఇప్పుడు అంత కలిసి ఉంటాం కదా జాతరలో అందరు కలిసి గాజులు వేసుకో అట్లా ఇట్లా అంటారు కదా అట్లా ఏమన్న ఎక్కువ ఖర్చు పెట్టినావా అంటు
బట్ నేను బ్యాంగిల్స్ ఎక్కువ యూస్ చేయను మెటల్స్ ఉంటాయి కదా అట్లాంటివియితే యూస్ చేస్తా అప్పుడు జాబ్కి వెళ్ళేటప్పుడు అలవాటు అయిపోయింది మామూలుగాయి ఇవి ఉన్ ఉంటాయ్ కదు గాజు బ్యాంగిల్స్ అవి అట్లాంటివి ఎక్కు యూస్ చేయను
ఇప్పుడు వేసుకునే వాళ్ళు కాని ఎవ్వర్ వేస్తున్నారండి మట్టిగాజులు అందరూ గోట్లు అవి అంటారు అవి వేసుకుంటారు
య యా మట్టి గాజులు కూడా వేస్తా ఉన్నా అప్పుడు స్కూ స్కూల్ టైంలో కాలేజ్ టైంలో అంతే మళ్ళీ నర్సింగ్ జాయిన్ అయిన తర్వాత్ అంతా మాకూ బ్యాంగిల్స్ అలో చెయ్యరు
హుహు
బ్యాంగిల్స్ కానీ ఇన్గా ఏం ఉన్నిరు కమ్మలు ముక్కు పుడక చైన్లు పట్టీలు అట్లాంటివి ఏం పెట్టు కో కూడదు మ్ ఇంకా అట్లాంటి వాలానే అలవాటు అయిపోయింది
ఎందుకు పెట్కొనిరు అట్లా
ఆర్నమెంట్స్ ఉండకూడద అన్నమాట అంటే సర్జరీలకి మమ్మలుగా పేషెంట్ల దగ్గర్కి వెళ్తాం కదా సో అట్లాంటప్పుడు ఏమన్నా బై మిస్టేకు అ అట్లాంటివి తగలకూడదు అందుకని చెప్పానని ఉన్నాడు వారు తీసేస్తాం
అయితే వేసుకున్న అలవాటు మీకు లేదు బ్యాంగిల్స్
ఎక్కువ లేదు ఎప్పుడో ఫెస్టివల్ కు ఇంకా మా ఆయన వాళ్ళ రిలేషన్స్ ఎప్పుడో వస్తున్నారంటే బాగుండాలను అలాంటి టైమ్ లో పమీ
ఇప్పుడు అందరు అంతే కదండి ఏమైనా ఫంక్షన్ ఉంటే తప్పు వేసుకునే వాళ్ళీ ఎవరు ఉన్నారు బ్యాంగిల్స్
అ.... మ్
ఇంకా పెద్దవాళ్ళు ఉంటే ఇంక పెద్దవాళ్ళు తిడ్ తుంటేం వాళ్ళ కోసన్న వేసుకోవాలింతే పెద్దవాళ్ళు వింగా గాజులు వేసుకోవాల బోట్టు పెట్టుకోవాలా అన్ని పెట్టుకోవాల అంటారు
ఔను ఉంటాలి కదా అప్పుడు కాలం వాళ్ళు ఇదే చెయాలి ఇట్లానే ఉండాలి మేము ఇలానే ఉన్నాము.... అలా ఉంటారు కదా
కొని ఉండాలి అన్ని పద్దంగా ఇంకావా టౌన్ లో అంత పడ్డిచు కోరు గాని.
సిటీలలో ఇంకా ఉన్నాయి అట్లాంటివి
పల్లెల్లో ఫుల్గా ఉంటుంది ఇ టౌన్లో కంటే
అవును
ఇంగ పల్లెలో ఇంగ చోలుచోలు కొర్కుతింటారు డ్రెస్ వేసుకోనిచ్చ నాగ పెళ్ అయిన వాళ్ళ కొద్దిగాోఓవర్ మేకప్ అయినా లిప్స్టిక్ వేట్నా ఇ ఏమనా పెట్టినామంటే ఇంగా ఇ ఫంక్షన్లంతా వాళ్ళ గురించి మాట్లాడదంటారు
అవును ఆ అమ్మ ఆ పిల్ల చూడమ్మా ఎలా రెడీ అయిందో
ఆ ఏంటికమ్మా ఎందుకు అంత సోగులు అని అంటారు రింగా
ఆ యా యా
ఎవరి ఇష్టం వాళ్ళు ది వాళ్ళకి ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు ఇప్పుడు అమ్మాళ్ళు ఎవరని వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు
ఆ పెద్ద పెద్ద పోవాలా ఆంటీ వాళ్ళే చేసుకుంటా అన్నారు
అది అవన్నీ పట్టించుకోరుంటండి టౌన్ లో వాల్ల అయితే ఇంక అసలే పట్టించుకోరు అంత ఏంట అంటే ఇంకా పల్లెల్లో అ చిన్నదానికి
ఖచ్చితంగా పట్టించుకుంటారు పల్లెల్లో
ఆ నైట్ డ్రెస్లు వేసుకుంటేనే వింతగా చ
ఎందమ్మ ఆ డ్రెస్ లు మా కాలంలో ఏ కునేది అది అంత ఏం లేదు మేమంతా చీరలు దా కట్టు కుంటాను ఇప్పుడు పిల్లకాయలా చెప్పిన మాట ఒక్క రవ్వ కూడా ఇన్రమ్మా అంట
మా అమ్మమ్మ గాని అంతే మా అమ్మమ్మకి గాని నచ్చదు టీ నార్మల్గా అది టీ షర్ట్ మాదిరే వస్తాది కద ఇప్పుడు నార్మల్గా
అవును అవును
ఇంగ అట్లా వేసుకుంటే ఏంటి వా డ్రెస్సులు అని అంటుంది మీకేం తల్సులేం అనేది ఇప్పుడు ఎవరు అంతలాంటి డ్రెస్సులు వేసుకుని ఉండే వాళ్ళనేది
నేను వాళ్ళ మాటల అంతా పట్టించుకునేది ఆపేసిన ఇప్పటికి కూడా మ్యారేజ్ అయిపోయింది ఒక బాబు అయిపో ఇప్పటి కూడా నైట్ డ్రెస్లు ఏసుకుంటాను
ఉ
బయట వెళ్ళాలంటే కూడా ఎప్పుడో ఒకసారి నాకు నచ్చితే వేసుకుంటా లేకపోతే నైట్ డ్రెస్తోనే వెళ్ళిపోతానేను మాయన ఏమి ఎందుకు అని కూడా అడగ డు మీ నీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అదే వేసుకో
అట్లాంటి హస్బెండ్ వస్తే ఎంత మేలు కదా
ఉ
అట్లాంటి హస్బెండ్ వస్తే ఎంత మేలు కదా అంటి మన వాట అర్థం చేసుకున్న వాళ్ళు
నేను ఏరి కోరి మరి చెస్ కున్నాను కదా
నువ్వా
ఆ
ఉహు
సో ఇంకా
ఏదలే హ్యాపీగా ఉంటే చాలు
ఉ
హ్యాపీ జాయ్ వాళ్ళ జీవితం
బానే ఉంటాము కాకపోతే కొంచం కొన్ని కొన్నిసార్లు టామ్ అండ్ జెర్రీ అయిపోతాం
మామూలు ఇంట్లో వాళ్ళతోనే కొట్లాడతాం మనం ఎక్కడికి వెళ్ళలేదా
ఎక్కడికెళ్ళలేదండి
ఊ
ఎక్కడికి వెళ్ళలేదు బాబుకి హెల్త్ ఇష్యూ కొద్దిగా సో ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు ఇంజెక్షన్స్ వేరే వేపిచ్చినాను బాబుకి టీ కాసి వేస్తారు కదా అవేపిచ్చా ను ఇంక వాడికి హెల్త్ బాలేదు సో అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేదు
మీరు ఏది ఫెస్టివల్ బాగా జరుపుకుంటారా
సంక్రాంతి దివాలి
మేనేజర్ ఉంటారు
సంక్రాంతి అంటే ఇంకా మొదటి రోజు భోగి అయిపోతాది ఏదో ఇంక నాన్ వెజ్ జు అట్లాంటివి ఇట్లాంటివి ఎట్లా కాలం గడిచిపోతాది సంక్రాంతి రోజు భోగేయనం అంటే ఇంక తలస్నానాలు అంతా చేసుకునేసి భోగిలో పెట్టేసి మంచి నూనంతా ఒళ్ళంతా అంత రాసుకొని
ఊ
హెడ్ బాత్ చేసి కొత్త బట్టలు వేసుకొని
నువ్వులు వేసుకోరా మీరు నువ్వులు లు రేగుపళ్ళది
ఆ అవి చిన్న పిల్లలకి వేస్తారు గదా
ఆ పెద్దవాళ్ళు వేసుకుంటారు చిన్న చిన్న పిల్లలకి కి గడప మాన్ మీద కూర్చోపెట్టి పోస్తారు పెద్దవాళ్ళు వచ్చి మనం స్నా పెద్దవాళ్ళైతే స్నానం చేసేటప్పుడు నువ్వులు కొన్ని రేణుపళ్ళు కలిపి పోసుకుంటారు మా సైడు
మా సైడ్ అయితే లేదు చిన్న పిల్లోలు కదా రేగు పళ్ళు ఫ్లవర్సు తర్వాత అంత చిల్లర అమౌంట్ ఉంటుంది కదా అది వేసి పోస్తాము పెద్ద వాళ్ళకైతే పోసుకునిందయితే ఏం లేదు
హమ్ మా సైడ్ అదే వేసుకుంటారు పెద్దవాళ్ళు ఏం చేశార ఆ రోజు స్పెషల్ గా
ఓకే ఇంకా మరుసటి రోజు సన్ సంక్రాంతి చనిపోయిన వాళ్ళకు బట్టలు పెట్టుకుంటాము
ఆ రోజు ఏం చేస్తారు మీరు భోగినాడు
బోగినాడు బోగేసుకుంటాము ఆ ఇంకా స్నానాలు చేసుకో వంట నాన్ వెజే అండి
అరజ్ నాన్ వెజ్ చేస్తారా మీరు
భోగి రోజు చేస్తాము సంక్రాంతి రోజు ఉండదు
కనుమనాడు
కనుమనాడు కూడా చేయము
అవునా
ఉమ్ భోగిినడు మాత్రమే చేసుకుంటాము సన్ క్రాంతికి కనుమక్కి చేయము
ఉహు భోగినాడు అయితే జనం సద్ద రొట్టె ఏదన్నా కర్రీస్ చేసేసుకుంటవు గుర్త్తి వంకాయ మామూలుగా అైతే చేసుకునేేది
ఓకే
నేను నువ్ నువ్వు చెప్పేదే వింటన్నా ఇంతవరకు ఎక్కడ వినలేదు
లేదు లేదు మా సైడ్ అంత్ అ నాన్ వెజ్ మామూలుగా ఉంటుంది ఇకా సంక్రాంతి అనే సి అంతే ఇంకా నాన్ వెజ్ అయితే చేయరు ఆ రోజు
ఉహు
ఎందుకంటే పెద్ద వాళ్ళకి బట్టలు పెడతారు కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ ఉండకూడదు ఇంకా కనుమ్మ పండుగ స్పెషల్ పడుగ అంటారు కదా ఇంకా ఆవుల్ని
అవును
ఆ వాటికి గేమ్స్ లాగా ఉంటాయి కదా సో అందుకని చెప్పానని ఆ రోజు ఆ చేయము
ఉహు ఏంలే నేను ఇంతవరకు నువ్వు చెప్తుంటేనే నేను వింటున్నాక భోగినాడు ఇచ్చేస్తారు అని అంటే
ం భోగి నాడు బాగాదిం టమ్ నాన్ వెజ్
బాయి
ఓకే బాయ్ అండి
హలో హలో